హా హలో
ఏం చేస్తున్నావ్
ఏముంది రికార్డు రాస్తున్నా
అవునా
నువ్వేం చేస్తున్నావ్
ఏం లేదు కాలీ నేను కూడా రికార్డ్ రాస్తున్నా నువ్వు ఏం చేస్తున్నాం అని చేసిన బోర్ కోడుతుంది ఏమైన
అదే నా కూడ నిద్ర వస్తుంది రాస్తుంటే
ఉ ఏమైనా మాట్లాడితే రాదు కదా కొంచెం తొందరగా కూడ అయిపోతుది రికార్డు అని చేష్ణ ఏం చేస్తున్నావ్ చెప్పు ఏమైన దేని గురించి అయినా
ఏ చెప్పు నువ్వే
ఏముంది ఇప్పుడు ఏం నడుస్తుంది ప్రెజెంట్ ఏం ఓపెన్ చేసిన ఇన్ న్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన విజయ దేవరాకొండ రష్మిక పెళ్ళి తప్ప ఏం వస్తుందిలే మొత్తం ట్రెండింగ్ హాట్ టాపక్ అదే ఇంక
ఆ అన్నిట్లలో వాళ్లదే వస్తుంది
అవును మొత్తం వాళ్ళ జ్యువెలరీ వాళ్ళ ఔట్ ఫిట్స్ ఇవే మొత్తం మొత్తం దీని గురించి పెద్ద డిస్కషన్ అవుతుంది అసలు చూడు అదే మాట్లాడుకుంటున్నారు
ఆ కానీ పెళ్ళి అయితే బాగా చేసుకుర్రు
అందుకే అసలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఆ కాస్ట్యూమ్ కానీ ఆ సెట్అప్ కానీ ఉ చాలా క్రోర్స్ కొన్ని క్రోర్స్ అయినాయి అంట అసలు ఉ వాళ్ళ జ్యూవల ీ చేయడానికే టెన్ మంత్స్ టైమ్ తీసుకుందంట ఎంతా మొత్తం మే ఆక్ జీన్స్ వస్తున్నాయి పెళ్ళి ఇవి అన్నిీ అవే మత్తం అంతా
సడన్ గా కదా ముందు అసలు ఏమి చెప్పను కూడా చెప్పలే వాళ్ళు
అవును రోమర్స్ కమ్స్ ట్రూ అంట అ ఇంకెవరో చిన్న పాప కూడా ఇట్లా వాళ్ళని ట్యాగ్ చేసుకుంటే ారు వీడియో తీసిండ్రు ఏమంటారు వా అయితే అది వాళ్ళ ద వారికి పోయింద అనమాట వాళ్ళు చూసినారు చూషీ హ్యాపీ ఫర్ దట్ అట్లా అనేసి వాళ్ళు మళ్ళీ రిప్లై ఇచ్చినారు అసలు గ్రేట్
అవునా ఆ
చిన్న పాపలకి వాళ్ళు గిఫ్ట్స్ మీకోసం అట్లా ఇట్లా అనేసి అంటుంది ఆమె రష్మికంత క్లిప్ప అంటీ అ
ఆ పేరు ఇతరా
ఏదో సాంగ్ లో చూసి వాళ్ళు అట్లా పెట్టుకున్నారంట సో అట్లా చెప్ను ఇంకా వాళ్ళు మమ్మీ ట్యాగ్ చేసింది ఇన్స్టాగ్రామ్ లో మొత్తం వాళ్ళ ఫొటోస్ డ్రాయింగ్ వేయడం వాళ్ళు ఫొటోస్ అంతా ఆడ్ చేయడం ఎన్ని టైప్స్ ఆ సెల్ఫ ఉ మొత్తం అన్ని ఇన్స్టాగ్రామ్ ఓపన్ చెసిన అద మొత్తం న్యూస్ అది ఇది మొత్తం అంతా అదే కవర్ చేసేసారు వాళ్ళు రిసెప్షన్ కి కూడా చాలా ట్రెడిషన్ ల్గా రెడీ అయ్య మంచిగా అట్లా పి
ఆ అవును శారీ బాగుంది రష్మిక
నీట్ గా క్లీన్ గా రెడీ అయింది
ఆ
ఉ ఇంకా అన్ స్టాప్ ఇంటర్న్షిప్ అప్లై చేసినవా
ఆ చేసినా కానీ ఏం రాలేదు మళ్ళీ
కాకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్న్షిప్ అని చెప్పినారు చూడాలి మలి ఏం రాలేవు ఎప్పుడుొస్తాయో వెయిట్ చేయాలిం మనం
టైం పడుతదా ఇంకా
ఆ అ మేబి పట్టొచ్చు టైమ్ చాలా కొన్ని క్రోర్స్ ఆఫ్ పీపుల్ రిజిస్టర్ చేసుకుంటారంట దానికి ఫ్రీ ప్లాట్ఫామ్ కదా సో అందుకే ఎవరైనా చూజ్ చేసుకుంటారు
అదే ఫైవ్ థౌజండ్ అంటా స్టయిట్ అని
మ్మ్ హు
అంతే కదా
ఆ
అదే ఇంటర్న్షిప్దిి వన్ మంతే కదా
ఏమో చూడలేదు ఎంతనో కాకపోతే సెలెక్ట్ అయితే ఇస్తాం అన్నట్టు ఉంది ది అదే
ఆ
ఏమో సెలెక్ట్ అయితామో కామో అంత మందిలో మనం తెలవదు ఏమో మ్మ్
లక్ ఉండాల
దే ఉ మన గుడా ఏమైనా దొరికితే బాగుండేది ఇట్లా హ్మ్మ్
ఆ
ఉహు
ఇంకా ఈరో నిన్న ఇవాళ మొత్తం క్రికెట్ గురించే వరల్డ్ కప్
ఆ వరల్డ్ కప్ టూ టైమ్స్ విన్ అయింది కద సో అందుకే హ్మ్మ్
త్త ఇంస్టాగ్రామ్ స్టోరీస్ వాట్సాప్లో స్టేట్ స్ అవే
ఇంకా కొన్ని రోజులు అయితే ఐపీఎల్ స్టార్ట్ అయితదేమో మేబీ
హా హా
హ్మ్మ్ చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఏమో ఐపిఎల్ కోసం
ఆ కావచ్చు ఇంక
మ్మ్ చూస్తా నువ్వు చూడవా
చూడ నాకు అది అర్ధం కాదు
క్రికెట్ అర్థం కాదా
ఆ
ఏం కా చూస్తే మంచి అనిపిస్తుంది క్రికెట్ ట్రై చేయి ఎప్పుడైనా హ్మ్మ్ ఆ బాగుంటది ఇంట్రెస్టింగ్ ఉంటది ఎవరు విన్ అవుతారు అని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఇంకా థ్రిల్లింగ్ ఉంటది అసలు
నేను అ ఫిలిమ్ లో చూసినను మళ్ళీ
లేదా అంటారు బాగుంటాది రీసెంట్ గా ఏమన్న మూవీస్ చూసినావ
రీసెంట్గా ఏమన్న మూవీ చూసిన
మ్మ్ ఏమో ఇంగ అవే రీసెంట్ మూవీస్ ఆ గర్ల్ ఫ్రెండ్
రాజు వెడ్స్ రాంబాయి
ఆ రాజు వెడ్స్ రాంబాయ్ అది రియల్ స్టోరీ అంట రాజు వెడ్స్ రాంబాయి
అవునంట లాస్ట్ లో వేసినారు
అవునాసలు గ్రేట్ చాలా బాండే
ఆ
మ్
ఇంకేమున్నాయి కొత్త ఫిలిమ్స్ ఏమొచ్చినాయి.
ఇంకా ఏమున్నాయి కొత్త ఫలిమ్స్ అంటే ఏమో ఆ మళ్ళీ రష్మికా విజయ దేవరకొండ రనబాలి అం కదా ఆ టీజర్ ఒక్కటి వచ్చింది మొత్తం అది ఏ సాంగ్ తెలు ఉహుహు అన్నిటికి
టర్స్ ఆ సాంగ్ అల్లదే అయిపోయింది.
నో పిలీమా
హ
ఆ కాంబినేషన్ అంత నేషనల్ క్రష్ వాలింగ
ఇంకా కాలేజ్ వెళ్తున్నావా మ
ఉఉమ్
కాలజ్ పోతున్నావా
ఆ పోతున్నా పోవాలి కదా అటెండెన్స్ ఉంటది కదా కాలేజ్ సేవంటి ఫైవ్ ఉండాలి ఖచ్చితంగా
ఆ అవును
ఉమ్ సెవెంటీ ఫైవ్ ఉంటేనే అటు నైన్ జరిగిస్తారు లేకపోతే మళ్ళీ క్కన్నోనే మీషోనంటారు ఉమ్ నీకి జామ్స్ రాయనియ్యరు, ఏం జేయ్యనియ్యరు
హుమ్
మ్ నోకియా
అదే
అ
ఎంత మంది మళ్ళీ మీ క్లాస్ లో
మా క్లాస్ లో ఓన్లీ ఒక ఫిఫ్టీ మెంబెర్స్ అట్లు ఉంటారు అంతే.
ఆ సెక్షన్స్ ఏమన్నా ఉంటాయ్
ఏముండవు ఓన్లీ అంతే
హ
ఉమ్ ఇంకా ఏమున్నాయ్ ప్రాజెక్ట్స్ అయిపోయ
ఆ లేదు ఇంకా కాలేదు.
ఆ
ఆ ఎక్స్టర్నల్ కి వైవ అడుగుతారంట ఆ ప్రాజెక్ట్ సంబంధించినే మార్క్స్ ఉన్నాయి అంట.
ఆహా పైతోనైనా, ఇట్లా ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకుంటుంన్నావా?
ఆ మొన్న పైతాన్ నేర్చుకుందామని చూసా
ఊ
ఉ కానీ అయితలేదు ఇంకా రోజు కొంచెం కొంచెం ఇక మద్యల ఆపేసిన ఆ ఫ్రీయే అది
అవునా సర్టిఫికేట్ ఇచ్చారంటనా
ఆ ఇస్తా అన్నారు మళ్ళీ ఇక చూడాలి అయిపోయినాంక వస్తందో లేద
ఆహా మీ కాలేజ్ లేమన్నా చెప్తారా ఇట్లా
కాలేజ్ లో ఏం చెప్పరు
ఉన్న మా కాలేజ్ లో ఫుల్ స్టాగ్ జావా అట్లాంటివి ప్యాకేజ్ చెప్తాన్రు ఇట్లా థౌసండ్ అట్లా కట్టమన్నరు కాకపోతే ఎవరం జాయిన్ కాలేదని అనేసి ఇంకా క్యాన్సల్ చేసేసిరన్నమాట.
ఆహోహ
ఉమ్ మీకు అట్లా ఏమన్నా ఉంటాయి ఆ చాయిసెస్
ఆ చెప్తున్నారు అనుకుంటా కానీ ఎవ్వరు రాలేరు
అవునా
మొన్న ఏదో వర్క్ షాపు అయింది నెట్వర్క్ ఒక ఫైవ్ డేస్ ఏమో అయింది
ఉహ
దాని చేస్తా అన్నారు కానీ చెయ్యలేదు అయిపోయింది
అయ్యో అట్లెట్ల మళ్ళీ
ఆ మెరికి మేలికొస్తది అని అన్నారు ఇంకా రాలేదు ఇక
ఏమైనా నేర్పించినారా అసలు
ఆ నేర్పిస్తున్నారు అవ్వే
సల్వార్ షాపు
నెట్వర్కింగ్ అదే ఆ చూడ ఏడసీ అట్లా తోబాలసిస్ బస్సు వాటిని చేయడం
ఆ హు ప్రాక్టికల్గానా
ప్రాక్టికల్ గా ఇంకా వైఫ్లై రోటర్ గురించి స్విచ్ రోటర్స ఎట్లా అవుతాయనే
అవునా
ప్రాక్టికల్ గా నేర్పిించినారు కానీ సర్టిఫికేట్ ఇస్తే బాగుండు సర్టిఫికేట్ ఇయ్యాలే ఉ
సర్టిఫికెట్ ఇస్తే బాగుండేది కొంచెం రెజ్యూమ్ కి యూజ్ అయ్యేది ఉ అట్లా అట్లా సర్టిఫికేట్ ఇయకుండా ఉన్నారు
సర్టిఫికెట్ ఇస్తారంటేనే ఫైవ్ హండ్రెడ్ పే చేసి
ఫైవ్ హండ్రెడ్ ఆ వర్క్ షాప్ కి
ఫయ్ హండ్రెడ్ అది ఫ్రీగా కూడా వినొచ్చ అంట కానీ ఫైవ్ హండ్రెడ్ వేస్ట్ అయిపాయే
అవును
ఉ
ఫ్రీ ప్లాట్ఫామ్స్ ఉంటావు అన్నమాట అట్లా వినొచ్చు ఉ హు
అవునా
చాలా ప్లాట్ఫామ్సే ఉంటాయి ఫ్రీవి కొంచెం వెతుకితే దొరుకుతాయి ఒక కరెక్ట్ సోడ్స్ ఉంటే మనకి తెలుస్తుంది కరెక్ట్ స్టోర్స్ లేకపోతే దేం యూట్యూబ్ క్లాసెస్ వింటాము కాకపోతే అంత పర్ఫెక్ట్ గా ఉండవు యూట్యూబ్ క్లాసెస్ కొన్ని మాత్రమే ఉంటాయి
ఉ మొత్తం కంప్లీట్ చేయాలి మొత్తం
అంతే ఆ కొన్ని చానల్స్ ఓకే కాకపోతే ఇంకా మనకి పర్ఫెక్ట్ గదే తెలిసి ఉండాలి ఇదే మెయిన్ బేసిక్స్ మెయిన్ బేసిక్స్ నేర్చుకుంటే మొత్తం ఈజీ అవుతుది మనకి డీప్ గా నేర్చుకోడానికి
ఆ
ఉ ఇంకా ఏం చేస్తుంది మరి
ఇంకా నువ్వేమైనా నేర్చుకున్నావా మళ్ళీ లాంగ్వేజ్స్ కిన
నేనే ఏం నేర్చుకోలేదు నాకు ఓన్లీ ప్రోగ్రామింగ్ ఏం చెయ్యొచ్చు అంతే అది కూడా అప్పుడెప్పుడో నేర్చుకున్న అది వచ్చు అట్ట సెట్ అదేమైనా నేర్చుకోవచ్చు ఇప్పుడు నేర్చుకోవాలి ఇంకా అసలు